హలో
వినిపిస్థందా అక్క
ఆ వినిపిస్తాంది మీకు నా వాయిస్ వినిపిస్తందా
ఆ వినిపిస్తాంది క్లారిటీగ ఉందా నా వాయిస్ సౌండ్ శబ్దం ఏం రాలే కదా
కనాది
ఆహా ఏం లేదు బాగా వినిపిస్థంది శబ్దం ఏం లేదు ఆహా లే మీ దగ్గర కూడా శబ్దం లేదు
ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఊరికనే ఉన్నా కస్ కుడచేసినాను ఇంట్ల ఇప్పుడే
పని అయిపోయిందా
ఆ అయిపోయింది బయట ఒకటి కసు ఉంది ఊడ్చేసి ఇంకా టీ చేయ్యాల ఆ బాబు కింద ఆడుకుంటాన్నాడా ఆ మట్టి వదిలినారా చాన రోజుల నుంచి ఉందా
అహ ఇస్కా
ఆ ఇసుకదే దాంట్లో ఏదో బొమ్మలన్నీ తీసుకొని పోయి ఆడుకుంటారు న్నాడు అందుక్ లేదన్ని రోజులు బంధువులు వచ్చిండ్రా మాకు ఆ వాళ్ళు వెళ్ళిపోయినారు శనివారమే వాళ్ళు వెళ్ళిపో పోయినారా ఇంగ వాడు ఒకటే నా పాపం రోజు బాగా ఆడుకుంటాండ్రి ముగ్గురు
ఆహా హ
ఆ ఒకటే ఆడుకుంటాన్నాడు ఆ స్కూల్స్ తెరుస్తా రనే ఇంగా
ఆ అంటే ఇసాక మీరు చెప్పేది
ఆ ఇసకుంది ముందరా పక్కనే ఇంటి పక్కనే
అవునా తినేది అట్లాంటివి ఏం చెయడా బాబు
ఆహా అట్లాంటివి ఏం చెయడు ఉరకనే ఆడుకు లేద్ తల మీద పోసుకుంటాడా కొంతసేపు ఆ ఇసుకలో అడ్ కుంటే బాగా పడుకుంటాడని కాలే వాటర్ పోస్తే ఆ
ప్రొద్దున నుంచి పడుకోలేదు
లేదు లేదు అస్సలు పనుకోలే వాడు అస్సలు
ఇప్పుడు పడుకుంటే మరి నైట్కి పండుకుంటాడా
తినిపచ్చేసి ఇంగ సాయంత్రం వరకు ఒక సరే ఆడుకొనిలే అని ఇంగ ఆ తినిపి చేసి ఉండేదే ఇంకా అదే చిత్రాన్నం ఉంది
ఆవున్ అన్నీ బా తింటాడా ఆ బాబు
తింటాడు ఈ మధ్య పర్వాలేదు బాగానే తింటాన్నాడు ఇంతకు ముందు తినుకోకుండా ఉండే ఏమి ఇచ్చినా గాని
అవునా ఆ
మీ బాబు అన్ని బా తింటాడా
ఆ తింటాడక్క మా బాబు కొన్ని కొన్ని ఏమన్నా అంటే ఇప్పుడు మామూలుగా చట్నీ ఇట్లాంటివి చేస్తాం కదా అట్లాంటివ్ పెద్దగా తిన్నాడు పప్పు పప్పులో రసం కొద్దిగా రసంలాగా ఏవన్నా గానీ తింటాడక్
అవునులే కట్టు రసము అట్లా కట్టే కదా మీరనేది కట్ ఆ మీము కట్టేలే అనేది ఆ
లేడక్క బాబు అమ్మ వాళ్ళఊరి దగ్గర ఉన్నాడు ఆ
మ్మ్ మా బాబు అట్లేం లేదు కారుము అట్లాటివి ఏమైనా గాని బా తింటాడు కారం బా తింటాడు
అక్క మరీ నాన్ వెజ్ అయితే బాగా తింటాడు అక్క అడుగుతాడు అదే పనిగా
అవునా
ఈరోజు చికెన్ తెస్తారా ఈరోజు చికెన్ చికెన్ తెస్తారా అని అడుగు
ఆ అడుగుతారు మా మా బాబు గున అంతే అడుగుతాడు
చికెన్ ఫ్రై కూడా బా తింటాడు
ఆ ఉత్త పసుపు ఉప్పు అట్లా వేసేస్తే తింటాడు బాగా దాన్ని ఆయిల్ల్లో బాగా ఫ్రై చేసిస్తే కొంచెం రా కొంచం ఆయిలేసి తింటారు బాగా ఆ కూరలో వేసినది కూడా కూరలో వేసినది కూడా తింటాడు మా బాబు బాగా
అవునా
మున్నగును కలుపుకొని వాడే కలుపుకొని తింటాడు
అహా ఇంకా కలుపుకోని అంటే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే అక్క ఒకడే తింటాడు ఇంగ ఈటికి వస్తే మన దగ్గర ఇంత గోముగానే ఉంటారు పిల్లలు
అవునవును మనం లేకోకుండా ఉండేదే వాళ్ళు చానా బాగా చెప్పినట్లు విని అన్నం తిని బాగా స్నానం చేసుకొని
ఆ ఇడ ఉంటే స్నానం చేయాలంటే బంగపోతానా మా బాబుని అమ్మ వాళ్ళు ఊర్ ఊరి దగ్గర ఇంకా శవరా అవన్నీ ఉంటాయి కదా ఆడైతే ఇంకా వొద్దోద్దు అన్నా కూడా స్నానం చేస్తాన్నావా నేను స్నానం చేస్తా అని పోతాడు
ఆవునా
నాలుగు సార్లు చేస్తాడు
ఆ రోజుకి మూడు నాలుగు సార్లు చేస్తాడు అంటే ఓపిక బాగుంది
ఈడ చేయడక్క నేను పోస్తా రా నాన్న అన్న కూడా వద్దు వద్దమ్మా మళ్ళా పోసుకుంటా లేే నాన్న వచ్చినాంకా అంటాడు
ఆ నేనైతే పొయ్యాను పో పొయ్యే వాడు పో స్నానం చేసుకొని బాగా నీట్ గా ఉండాలని చూస్తాడు కొద్దిసేపే అది
అవునవును అక్క
పోతడా మట్టి ఉంది ఇడ ఇంటి దగ్గర పోతా ప్లీజ్ అమ్మ పంపి ప్లీజ్ అమ్మ పంపి అంటాడా సరే పోరా ఆడుకుని రాపో ఇంగ్ ఎవరు లేరు పైన ఒకటే ఇంగ ఆడుకుంటూ ఉండల్ల వాడు ఇంగ్
ఆ మా బాబు అంతేక్క బయటికి పోవాల్లనే
సైకిల్ ఉంది ఇంట్లో సైకిల్ తొక్కుకుంటా ఉంటాడు ఇంగ్ ఇంట్లో
మా బాబుకి మూడున్నాయి అక్క సైకిల్లు ఒకటి బయట ఆడుకుంటాడా బయటికి పోయినప్పుడు ఇంకొకటి బండిలాగా ఉండేది ఇంట్లోనే తాండా చూసింటారు కదా ఆ అది పెట్టుకున్నాడు ఏది ఏది కావల్లాంటే అది ఖచ్చితంగా తెప్పించుకుంటాడక్క ఏడుస్తాడు ఏదన్నా తీసుకురాకపోతే
ఆ బొమ్మలు తీసుకుంటారు గాని మావాడు కొద్ది కొద్ది రోజులే దాన్ని నీట్గా జాగ్రత్త పెట్టుకుంటాడు ఇంకా మళ్ళీ ఇరగ్గోట్టేసుకుంటాడు
ఇప్పుడు ఇంట్లో మూడు సైకిల్ ఉన్నాయి బయట వేరే పిల్లలు ఏదన్నా వేరే దొక్కుతా ఉంటారు కదా అమ్మా నాకు అది కావాలి ఆ అమ్మా నాకు అది కావాలమ్మా మా న ఏడుస్తాడు అటు పోయిన తర్వాత అందుకనే ఇంకా ఇంటి దగ్గర నుంచి బయటికి ఆ బయటికి పిచ
ఉండేది ఆ వాళ్ళ దగ్గర ఉండేది పాతగా అయిపోతుంది అప్పుడు
ఆ అంటే పిల్లలు ఇప్పుడు కొద్ది రోజులు ఏదన్నా చూస్త
మా మా బాబు కూడా అంతే వాడే వాళ్ళు వాళ్ళు ఏమని తెచ్చుకో చకుంటే నాకు కూడా అది కావాలా ఆ తీపిించుకునేంత వరకు ఇం వదిలిెట్టాడు ఇంకా దాన్ని
ఆ అంటే పిల్లల అలవాటే అంత లెక్క ఇప్పుడు కొద్ది రోజులు
ఆ ఇసుకలో ఆడుతన్నాడు ఒకటే బొమ్మలన్నిీ తీసుకు కొని పోయినాడు కిందకి దళ మీద మట్ ట్టేసుకుంటా ఆడుకుంటున్నాడు చూసుకుంటా తిరుగుతానున్న అది నేను
అవునా ఆ మళ్ళీ భయమే అక్క మా బాబుని కూడా అట్లా ఒకరినే వదిలేనాడా
కిందికి పంపిస్తే అదే చెప్పది పదే చెప్తాడు వాళ్ళ నాన్న చూస్తాండు చూస్తాండు అని
ఉ మా బాబు కూడా నీటిగానే ఉంటాడక్క ఉండేకేమో ఇప్పుడు కొద్దిగా ఇంకా వేడి తగ్గలేదు కదా మా బాబుకి చెమట ఎక్కువ పోస్తారా
అవునులే
అందుకు
మట్టిలా ఆడుకుంటే బాగా కలిసిపోతారా పడుకుంటాడని ఇంకా ఇన్ని రోజులు బాగా వెళు ఉన్న ఇప్పుడు కిందకి పంపించాను ఎక్కువ వాళ్ళు ఉన్నప్పుడు మా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళ మట్ మట్టిలో కావు అంటే మట్టిలో పోతారా మట్టిలో పోతే ఇక వీడు అదే అలవాట అయిపోయింది వీనికి ప్లీజ్ పంపియమ్మా ప్లీజ్ పంపి అమ్మా అంటాడు ఇంకా
అవి అయితే బాగా నాక్ గా అడుగుతాడు మా పాాప కూడా
ఆ ఏమి అదే నేను ఎక్కడికి పోను ఐస్క లోనే ఆడు కుంటాను నేను ఎక్కడికి పోను ఎక్కడై వెళ్ళిపోతాడేమో నాకు భయం అంతే
ఆ భయమే కదా
అదిగాక కుక్కలు అన్నీ ఉన్నాయా కింద
అవునాంగ్ చనా జాగ్రత్త ఉండల
కుక్కలున్నాయి పన్నలు తిరుగుతాంటాయి ఆ పల్ తెలిది కదా పిలలింగా సామాన్యంగా వాటి జోలికి పోోదు సామాన్యంగా వా దగ్గళ్ళ దగ్గరి పోడు దూరం నుంచే ఉండి అళ్లిస్తడు అవవి ఆడ వస్తాయవి
మా బాబు కూడా అంతే అంటే బయటికి పంపియను అక్క నేనే
నేను ఇంతకు ముందు అస్సలు పంపించేదాను కదాదది చెప్తాలే వాళ్ళు ఒక ఒక పది రోజులు అట్లు ఉన్నారా ఇంగ బాగాల అలవాటయింది వాళ్ళుంటనే తిరుక్కుంటా వాళ్ళెంటనే తినుకుంటా అన్నాం కూడా ఆ వాళ్ళు ఏం చేస్తే అది
మా బాబు కొత్త వాళ్ళకైతే పెద్దగాగా ఆ తొందరగా పోలేడు అక్క దగ్గరకి వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారే అప్పుడు బాగా అలవాట అైంటాడు
ఆ
రాలేదు రేపు పిలుచుకొద్దాం అనుకున్నాన అక్క
అవునా పిలుచుకుడాా అండి మనకు కూడా వదిలేసి ఉండాలంటే ఉండలేం
ఆ ఉండలేము కానీ ఏమో ఉన్నా లే అని మా అమ్మ వాళ్ళ ఉన్నా లే అంటే
ఆ మా బాబు కూడ మొన్న పోయోచ్చినాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడే దగ్గరే ఆ ఉంటాడు నేను లేకుండా ఉంటా ంటడు ఏమో ఈ మధ్య ఉండడం లేదు సరిగ్గా
మా బాబు కూడ అప్పుడు ఫస్ట్ లో పోతుండక్క
ఈ మధ్య ఉండడం లేదు ఒక రోజు ఉన్నాడు అంతే ఉంటాడేమో అనుకున్నా ఒక మూడు నాలుగు రోజులు అన్నా ఉంట ఉంటాడేమోలే అనుకున్నాను ఒక రోజు ఉన్నాడు అమ్మ కావాల అమ్మ కావాల అనేసి ఇంకా పిలుచకొని వచ్చే
ఆ ఈడుంటే వాళ్ళ నాన్నని అస్సల్ వదిలిపెట్టాడక్క వాళ్ళ నాన్న ఎక్కడికన్నా పోయి ఏడుస్త స్తాడు. నాకు నాన్న కావాలి అని ఇంక ఇప్పుడు అసలుకి అక్కడికి ఊరికి పోయిన తర్వాత
బండి ఉంటది కదా బండిలో పోావల అని వాళ్ళకి ఇంట్రెస్ట్
ఆ నేనేం అట్ల పంపిను అక్క ఇంక అదే అలవాటు అయిపోతుంది
అవునవును వాళ్ళు ఇంక ఏడ్చుకుంటా ఉంటే ఇంక వాళ్ళు కూడ ఇంక అట్లనే ఉండలేరు చూస్త
ఏదో ఒకటి చెప్పేస్తానా ఇంక అట్ల మనం టాపిక్ డైవర్ట్ చేస్తానే మళ్ళా సైలెంట్ అయిపోతాడు
ఆ లేదు మా వాడట్లా కాదు గోమ ఎక్కువ కావాలని ఇచ్చి ఇంకా కావాల్ల అదే ఇంగ
అది ఇది అని టాపిక్ డైవర్ట్ చేస్తే అవునా అనుకుంటే ఇంకా సైలెంట్ అయిపోతాడు
ఆ లేదు మనము వేరే చోటుకి పోదాము అట్లాంటివన్నీ చెప్తే వినడు నీక్ కారు కొనిస్తాలె కారు కొన్నిసాల ఏవైనా వాళ్ళకి ఇష్టమైనవిో చెప్తే అప్పుడు ఇ ఊరుకని అయిపోతాడు సైలెంట్ గా
మీరు కాఫీ తాగినార అక్క
ఇంక లేదక్క చెయ్యాల ఇంక కాఫీ కూడ
అవునా ఆహా మేము మధ్యాహ్నము అదే మా తోటలో పనికి వచ్చింది అక్క ఈరోోజు మొక్కజొన్నలో మందు పెట్టేక వచ్చింది వాళ్ళకి ఖచ్చితంగా పనికిొచ్చే వాళ్ళకి చేసియలా
అవున్లే
ధ్యానం చేసి చిిన్నా మాట మళ్ళీ ఇంకాక వస్తే ఇంకిప్పుడు లేదక్క పనయిపోయింది వెలిపోయినార్ వాళ్ళు ఆ మాకు చేసుకుంటాం సాయంత్రం అంతే
అంతేలే పన
ఆ కసులు ఊడ్ చెసినాను ఇంక కొన్ని పాత్రలు ఉన్నాయి కడిగాారు
ఆ మావి అంతే కసలు ఉడ్చేసినాను ఇంట్లో బయట నూకల్లా
ఉ
ఇంకా అదే వాడ ఆడుకుంట అంటే ఇసుకల్ ఇంకా కసుపు లోపల ఉడ్చేసినా ఇంకా పడేసి ఇంగ ఆడే అట్లనే నిల్చు ఉంటే ఇంకా కొద్ది సేపు ఆ
అంటే ఇలా ఆడుకున్న సేపు చూస్తా ఉండాలి కదా
నాన్ లోపలికి వచ్చినాను చూస్తానే ఉన్నాను ఆడుకొని ఆడుకొని ఆడుకొని ఆడుకొని ఇంక అలిసిపోతే వస్తాడు వాడే పైకి ఇంకా మనం చెప్తే వినడు రాడు ఇంకా ఇంక కొద్దిసేపు ఆడుకుంటా ఇంకొ కొద్దిసేపు ఆడుకుంటా అంటాడు
ఉ
ఆ
మాకేం పని ఏం లేదక్క ఇంక సామాన్లు ఒకటే కడిగేయంది అంతే ప్రొద్దున అన్నీ కడిగేసిననా
ఆ
ఇంక ఇప్పుడు ఒకటే ఉన్నాయి
నావి కొన్ని ఉన్నాయి టీ తాగేసి ఒకటేసారి కడిగేద్దాంలే అని
అంతే
మళ్ళీ అవి కూడా కడిగేయాల టీ తాగిన కూడా మళ్ళీ ఒకతేసారి కడిగేస్తే ఒక పని అయిపోతది మళ్ళీ వంట చేసుకోవడము ఇంక యాదో ఒకటి ఉంటదా నైట్ కి ఆ సరే
ఉంటాను
ఆ సరే అక్క